హాయ్ అండి
హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నానండి ఎక్కడికో వెళ్ళొచ్చారట సమ్మర్ క్యాంప్ ఎక్కడికెళ్ళోచ్చారండి
ఆ పిల్లల్ని తీసుకొని అలా సరదాగా బయటికి వెళ్ళొచ్చామండి
అవునా అదే ఏ ఏదో ఊరు వెళ్లారని తెలిసింది ఏ ఊరుఎళ్ళొచ్చారెంటండి
ఆ మా ఊరే అండి మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళొచ్చాం
అవునా ఏ ఊరు అమ్మమ్మ వాళ్ళది
వున్న
అమ్మోళ్ ది ఏ ఊరండి
ఆ ఇక్కడ ఆ
ఈ మజ్య ఇటూ వైజాగ్ సైడ్ ఎల్లొచ్చమ మాట పిల్లలు సమ్మర్ హాలిడేస్ కదా అందుకని వాళ్ళు ఎక్కడకో చోటకి తీసుకు కెళ్ళు తీసుకెళ్ళు అంటుంటే వైజాగ్ తీసుకెళ్ళాం అనమాట అంట్ అంటే అక్కడ రిలేటివ్స్ ఉన్నారు ఆ రిలేటివ్స్ గురించి అని మేము పోయా ఆ అక్కడికెళ్ళాం అనమాట ఎళ్తే ఆ ఆ వైజాగ్ లో బీచ్ ఉంది కదా సరదాగా పిల్లలు ఆడుకుంటారని అక్కడ బీచ్ కి తీసుకెళ్ళాం అనమాట ఆ బీచ్ లో పిల్లలు ఓ ఎన్ ఎంజాయ్ చేసారు కైలాస్ గిరి అవన్నీ ఉన్నాయి కదా అవన్నీ చూసి ఓ ఫుల్ ఎంజాయ్ చేశారు ఇద్దరు పిల్లలు ఆ బీచ్ చ్ లో నుంచి రామంటారు ఎంతసేపటికి ఆ పిల్లలు ఆ వాటర్ లో ఆడుకుంటూ ఆడుకు కుంటూనే ఉన్నారు అసలు
సముద్రం కదా ఇంకా
ఆ సరదా సరదాగా ఉంది పిల్లలకి ఇంక రాము మేము అక్కడి నుంచి అని ఎంతసేపటికి అదే గోళ అనమాట వాళ్ళు
ఉం ఉమ్ అయ్యో చల్లగా ఉంటాయి గా నీళ్ళు మంచిగా
ఆ
ఆనందించారనమాట నీళ్ళల్లో ఉమ్మ్
ఇంకెక్కడికి ప్లాన్ చేసుకోలేదా మీరు పిల్లని తీసుకొని
ఆ లేదండి ఇంకా ఉం పాఠశాల మొదలవుతది కదా ఇంకెక్కడికి తీసుకెళ్ళాల ఆలోచన లేదు తర్వాత చూడాలింక సెలవులలో ఇప్పుడైతే లేదు
ఉమ్మ్
ఉమ్మ్
అయ్యో మేము కూడా అంతే చూశాం ఇంకా హాలిడేస్ ఉన్నాయి కదా పిల్లలకి స్కూల్లో కూడా సమ్మర్ క్యాంప్ పెట్టారు ఆ ఏంటంటే డ్రాయింగ్స్ అని స్విమ్మింగ్ పూల్ కి తీసుకెల్లటం అని అట్లా ఏవేవో చిన్న చిన్న నవ్యయ్ ఇంకా ప్రోగ్రామ్స్ లాగా పెడితేాను వాటికి కూడా పంపించాను అనమాట పిల్లల్ని
ఆహా అం అందులో పాల్గొన్నారా
అవునండి అది అక్కడ ఆడుకుంటున్నరణమట తే ఇంకా సరగా ఏంటంటే స్విమ్మింగ్ పూల్ కి తీసుకెళ్తే అది వాటర్ హాయిగా ఆడుకోవచ్చు డ్రాయింగ్ అంటే పిల్లలకి ఇష్టమైంది డ్రాయింగ్ కాంపిటీషన్స్ అంటేవి ఏవో వాళ్ళకి వచ్చిరాని బొమ్మలే గీనివ్వండి ఏదో గీస్తుంటేనే కదా అట్లాగ అలవాటు టై య్యది పిల్లలకి
అవునవునండి
అట్లా చేస్తుంటే ఏదోటి వాళ్ళకి నాలెడ్జ్ అనేది కూడా పెరుగుతుందని అట్ అట్లా పంపించాం అన్నమాట మేము
ఉహు అవునా అండి మంచి పని చేశారు ఆ ఇంకా పాఠశాల మొదలైనాయా అండి
లేదండి ఇంకా వాళ్ళకి హాలిడేస్ ఉన్నయి అదే ఈ సమ్మర్ క్యాంప్ అయిపోయాక మళ్ళీ ఒకసారి ఏదైనా మా ఊరు వెళ్ళి వచ్చ చేద్దాము మళ్ళీ మధ్యలో వెళ్ళ రావడానికి అవ్వదు కదా పిల్లలతో అందుకని ఉమ్ వెళ్ళొచ్చేస్తే అయిపోతుందని
ఆహా సంవత్సరం అంతా మళ్ళీ
ఎన్ని పండుగలు ఓచ్చినా మళ్ళీ బతుకమ్మ ఆడుతున్నాసర్ దసరాకి ఇస్తారంండి బతుకమ్మ ఆడతారు కదా అప్పుడు ఫిఫ్టీన్ డేస్ అప్పుడు మళ్ళీ వెళ్తామ్లే గాని ఇప్పుడు సమ్మర్ లో వచ్చినవి ఎక్కువ ఉంటాయి కదా హాలిడేసు అందు కని ఇంకా అట్లా మా అమ్మ అమ్మ గారు ఊరు అట్లా తీస్ వెళ్ళి పిల్లలకి చూపిద్దాం లేని ఇంకా
ఆ
అటు తీసుకెళ్ళాము అన్నమాట మేము మీరు ఏం చేస్తున్నారు పిల్లల్న్ని ఎక్కడికి తీసుకెళ్లేదా
ఆ ఇంకా ఇంట్లోనే ఉన్నా అది అక్కడికి తీసుకొని వెళ్ళొచ్చాక ఇంట్లోనే ఉంటున్నారు అండి ఇక్కడ కింద పిల్లలు వుంట్రూ కదా వాళ్ళు ఇల్ళు పక్కన వాళ్ళు వాళ్ళతో రోజు ఆడుకుంటూ ఉంటారు ఇంట్లో అవి ఇవి ఆ ఆ ఇక్కడ దగ్గర ఆటలు ఉంటాయి అందరికి
ఉమ్
ఉప్పులు గుంపులుగా ఆడుకుంటూ ఉంటారు కదా అక్కడికి పంపిస్తూ ఉంటను ఆడుకుంటరు వాళ్ళతో కలిసి పిల్లలు
వాళ్ళు కూడా పిల్లలు ఏదో ఒక ఆటలు ఆడుతుంటే వాళ్ళ కూడా ఎంజాయ్మెంట్ గానే ఉంటది కదా కొంచెం ఏంటంటే ఎనర్జీ అ అనేది కూడా బిల్డ్ అవుతూ ఉంటుంది బాడీలో పిల్లలతో నలుగురితో ఆడుతుంటే క్రికెట్ అని షటిల్ అని ఏదో ఒకటి ఆడుతూ ఉంటే పిల్లలకు కూడా కొంచెం కన్వీమెంట్ గా ఉంటది కొంచెం ఏంటంటే అలసట అనేది కూడా ఉండదు వాళ్ళకి కాస్త బాడీ ఎనర్జెటిక్ గా ఉంటది కాస్త
ఉమ్ ఆరోగ్యంగా ఉంటారు ఇప్పటి నుంచి ఆడుతూ ఉంటే అన్నిట్లో పాల్గొంటుంట్
అవునండి ఆ
ఉమ్
ఇంకా ఏమన్నా ఆక్టివిటీస్ నేర్పిస్తున్నారా పిల్లలకి
ఆ మ్యూజిక్ నేర్చుకుంటున్నారండి
ఓకే ఉమ్
అవే ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి కదా ఉమ్ మా బాబు పాపా నేర్చుకుంటున్నారవి
ఓకే అవునా!
హ్మ్ అవునండి.
ఇంకా ఏంటండీ?
మీ పిల్లలు
మా పిల్లలు పెద్దవెళ్ళండి. జాబ్ చేస్తున్నారు. హ్మ్ ఓ ఒక బాబు చిన్నవా ఓక్ ఒక బాబేమో స్టడీ. ఒక బాబేమో జాబ్ చేస్తున్నాడు. ఆ బాబుకి హాలిడేస్ వచ్చినప్పుడే కదా! మనం కూడా వెళ్ళాలి. అందుకని ఇంకా వాళ్ళకి సెలవులు వచ్చినప్పుడే కదా మనం కూడా వెళ్లి రావడానికి అవుతుంది. అందుకనే ఇంకా అట్లా
సమ్మర్ క్యాంప్ గా ఉంటుంది కూడా అని ఇంకా ఎండలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు సెలవులు ఇచ్చారు కదా అని ఇంకా గోవా ప్లాన్ చేస్తున్నాం. వెళ్దాం అని అక్కడ కొంచెం చల్లగా ఉంటుందట ప్రదేశ దం అందుకని అటు వెళ్దామని ప్లాన్ చేస అన్ని ఏవేవో ప్రిపరేషన్ లో ఉన్నారు. పిల్లలు తీసుకెళ్తే ట్రైన్ టికెట్స్ అని అవి ఇవ్ ఫ్లైట్ ఏదో ఒకటి ఏద్ దొరికితే అది వాటికి వెళ్దామని ప్రిపరేషన్ లో ఉన్నారన్నమాట పిల్లలు
వాళ్ళకి దొరికేది ఇప్పుడే కదా సమయం మళ్ళీ దొరకదు కదండి. హు ఆటలైన, పాటలైన ఇప్పుడే
ఉమ్ అవునండి. హ్మ్ మీరు మీ పిల్లలు ఏం చదువుతున్నరండి?
ఒకలు ఐదో తరగతి, ఇంకొకరు ఏడో తరగతి అండి.
అవునా! ఓకే.
హ్మ్
అంటే బాబు వాళ్ళు బాబు బాగా చదువుతాడా? పాప బాగా చదువుతుందా?
పాపనే చదువుతుంది.
పాపనే చదువుతుందా! బాగా ఒ ఇయ్ ఉమ్ ఓకే ఊహం. అవునా! పాప చిన్నదా?
చిన్నది ఐదో తరగతి, బాబు ఎనిమిదో తరగతి.
ఉహుం
హ్మ్ అట్లా
అవునా! ఉహుం. అదేలేండి. పిల్లలు ఏంటంటే ఏదో ఒక ఆటల రందులో ఉంటే కాస్తా. అ స్టడీస్ అనే కాకుండా ఆటల అవి నే ఇదిలో కూడా ఉంటే కాస్త ఏంటంటే పిల్లలు ఎనర్జెటిక్ గా ఉంటారు. వాళ్ళు అలసిపోయినట్టు గా ఉంటే కొంచెం బాడీ కూడా అలిసిపోయినట్టుగా ఉంటే కొంచెం ఏంటంటే ఇంటికోచ్చి ఫుడ్ అది తీసుకోవాలన్నా కూడా కొద్దిగా ఎక్కువ తీసుకుంటారు.
హ్మ్ అవునండి.
అలిసిపోయి ఉంటారు. కదా ఆ అలసటికి ఏంటంటే పిల్లలకు కూడా ఆకలి బాగా వేస్తుంది ఏదోటి తినిపించాలని ఆ ఇది కూడా తినాలి అని ఆగ్ కూడా వాళ్ళకి వస్తుంది అనమాట అప్పుడు
అవును అవును ఆహా హా
ఉహు
ఉ అట్లా ఆడుతూ పాడుతూంటే మంచిగుంటది
అవునవును ఉ మాది కూడా పెద్ద పెద్ద ఊరండి చుండూరని దగ్గర గుంటూరు అని చాలా పెద్ద ఊర అన్నమాట అక్కడ మేము ఉంటాము మా పిల్లలు వాళ్ళు కూడా అక్కడే పుట్ చట్టారనమాట అప్పుడప్పుడు తీసుకెళ్తూ ఉంటాము. ఇలా సెలవులు వచ్చినన్నాడు తీసుకెళ్ళి ఇక్కడేరా మీరు పుట్టింది అని చెప్ పని అట్లా చెప్తూ ఉంటాం అన్నమాట
అ తీసుకెళ్ళాలి తీసుకెళ్ళాలి లేకపోతే వాళ్ళకి ఏం తెలిదు.
ఆ తీసుకెళ్ళి ఇక్కడార బాబు మీరు పుట్టింది ఇదే ఊరు పెరిగింది కూడా ఇదే ఊరు చెప్పని అట్లా చెప్తూ ఉంటాం అనమాట. అప్పుడప్పుడు
ఆ మంచిది హాహా ఉ ఇంకేంటండి అవైపోయిందా సాయంత్రం పని చేసారా.
అవుతుందండి తొందరగా అవ్వదుగా పిల్లలతో ఎక్కడవుతుంది వీళ్ళు సా హాలిడేసు ఇంట్లోనే ఉంటా టారు కదా
ఒక బాబు వెళ్ళిపోయిన ఒక బాబు ఇంట్లోనే ఉంటాడుగా. సాతా ఇస్తుంటాడు
ఉహు హా
ఉ హు హూ ఇంకేం చేస్తారండి మి
సమయం దొరుకుతూ ఉండదు కాబట్టి ఆ చెప్పండి.
పిల్లలు ఏం చేస్తూ ఉంటారు అంటున్నా
ఏం లేదండి ఇక్కడ ఆ ఇప్పుడే పడుకొని లేచారండి ఇంతకు ముందే కూర్చున్నారు అలా.
ఉ
ఉ బ అ బాగా ఆడతారండి అస్ అసలు రారు పిలిచిన ఇంకోసేపు ఆడుకొని వస్తామ్ మ మా ఇంకొసేపు ఆడుకొని వస్తామమ్మా
ఉ హు
సర్లే ఇంకా నాలుగు రోజులే కదా హా
అంతే అంతేలె ఆ
ఈ యమ్ మళ్ళీ తర్వాత ఆడుకోవడానికి కూడా ఉండదు కదా సమయము.
అదే మళ్ళీ స్కూల్స్ ఓపెనింగు హోమ్ వర్క్సు అవన్నీ చేస్తూ ఉంటారు. కదా అందుకని ఇంకా ఉ ఉ వాళ్ళ బిజీ లైఫు వాళ్ళది అయిపోతుంది ఇంకా
కాలి ఉండదు
అవును మనం ఏదున్న పని చెప్పినా కూడా ఓ మమ్మి హాస్ పర్ మాకు హోంవర్క్స్ ఉన్నాయి ఇవిన్నాయి అవున్నాయి. అయన్ని ఏదోటి చెప్తరు డ్రాయింగ్ ఉండి, కామ్డి ఇదేంటి ఏంటి ప్రాజెక్ట్ వర్క్ ఉంది ఇది ఉందని అదిందని చెప్తూ ఉంటారు.
అవునవునండి పిలిచినా పలికెంత ఖాళీ ఉండదు.
అవునవును
మ్మ్ పో మమ్మి ఎందుకు మమ్మీ నన్నే పిలుస్తావ్ అంట్ర్రు
అంతే కదా
హ్మ్ హు హు అన్నయకి చెప్పు తమ్ముడికి చెప్పు అని
అవున నవును అంతే కదా మరి ఇద్దరు ఉన్నప్పుడు ఇద్దరు పోటీ పడుతుంటారుగ నువ్ చెయ్యంటే నువ్వు చెయని
సరే సరే అండి మరి
ఓకే అండి బాయ్ యండి
అలాగే అండి